హలో హలో ఆ బావున్నారండి?
ఆ బావున్నామండి ఏం చేస్తున్నారు ఇడా?
హలో వాయిస్ వినబడట్లేదా? ఏం లేదండి ఖాళీనే ఆ
తిన్నరా మధ్యాహ్నం మరి?
ఆ తిన్నానండి మీరు తిన్నారా?
ఆ తిన్నమండి అనంత అయిపోయిందా అండి
ఆ అయిపోయింది
స్కూల్ చూసి అటెండ్ అయ్యండి మీ దగ్గర
స్కూల్ స్టార్ట్ అయినాయి కానీ హెండల్ ఇంకా పోలే కదా ఇంకా పంపయట్లేదు. పిల్లల్ని
డి చన్న కుడుతుందండి
పిద్దామని చూస్తు
ఉ అవునండి
ఇప్పుడే పిల్లలకి బుక్స్ కి అట్టాలు ఏస్తున్నా వేసాను అయిపోయినాయి ఇప్పుడే
అక్కడ బుక్స్ తీసుకున్నారా అండి అంటే బయట తీసుకుంటారా, లేదంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా?
లేదు ఓన్లీ నోట్బుక్స్ తీసుకున్నాను.
అ
ఇంకా టెక్స్ట్ బుక్స్ ఇట్లా ఏం తీసుకోలే
అంటే మీరే తీసుకోవాలా లేకపోతే వాళ్ళే మేనేజ్మెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా అండి? అవునాయి తేజులండియొక
మామూలుగా పడతాయి కదా ఇంకా రం రెండు రెండు అయినా పడతాయి కదా
హ అవి నోట్స్లు కాదండి టెక్స్ట్ బుక్స్
టెక్స్ట్ బుక్స్ అంటే ఇంగ ఇప్పుడు సెవెంత్ అంటే అయి గవర్నమెంట్ ఉండే వస్తాయి కదా ఇప్పుడే రావు అనుకని తీసుకోలే గా స్కూల్ కి వెళ్తే ఆ సెవెన్ తింగ గవర్నమెంట్ గద
గవర్నమెంట్ స్కూల్ తెల్సొస్తతే మంచి గా గవర్నమెంట్ స్కూల్ ఏస్తే ప్రైవేట్ లో వేస్తే వాళ్ళు బట్టి పట్టిస్తారు మొత్తం పిల్లలకి
అంటే వీళ్ళు కాకపోతే సిలబస్ సెవెంత్ గవర్నమెంట్ దే వస్తాయి కదా బుక్స్
ప్రైవట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చెయరు కదా అండి
ప్రొవైడ్ చేయరు కనీ ఇంకా వాళ్ళు ఏ బుక్స్ ఇస్తారో ఇంకా చెప్పలే స్కూల్ కళ్ తే చెప్తారు కదా ఇంక తీసుకోలేదు
అంటే ఇది చేంజ్ అవ్వదు కదా అండి సిలబస్ ఒక త్రీ ఇయర్స్ కి టెన్ ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి సిలబస్ చేంజ్ అవుతది లాస్ట్ ఇయర్ ఉన్న సిలబసే ఇప్పుడు ఉంటది కదా
కానీ లాస్ట్ ఇయర్స్ ఎవరు చదువు వాళ్ళ దగ్గర తీసుకుంటే బాగుండేమో కానీ
అ
సిలబస్ చేంజ్ అయిందో లేదో తెలియదు కదా
చేంజ్ అవ్వదండి ఇప్పుడే ఆల్రెడీ టూ ఇయర్స్ ఏమో అయితుంది సెలబ్రస్ చేంజ్ అయి ఇంకొక వన్ ఇయర్ త్రీ ఇయర్స్ అట్లా పడుతాది మళ్ళీ చేంజ్ అవ్వడానికి సిలబస్
ఎవరైనా ముందు క్లాసోళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తీసుకుంటే బాగుందు
అంటే ఇప్పుడు వీళ్ళు చదివేది అంటే గవర్నమెంట్ నుంచి వస్త సయ లేకపోతే వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మీరు కొనుక్కుంటారా
రిలీజ్ చేసినాక కొనుక్కోవాలి
ఆహ ఇప్పుడు కొనుక్కుంటా అయిపోంది కదా అండి రిలీజ్ చేసినాక అంటే సేమ్ సిలబస్ ఉంటది కదా ఎప్పుడైనా మీరే తీసుకోవాలి కదా
అదే తీసుకోవాలే కానీ నోట్బుక్స్ తెచ్చిండే ఇంకా వాటికేస
ఉ
ఇక టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ ఇక వీల్లు పెడతారు కదా వర్క్ బుక్స్ అని ఓన్లీ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నా కూడా మన స్కూల్ తరఫున పెడతారు కదా అట్లా అని ఇంకా అన్నీ ఒకసారి తీసుకున్నాంలే అని తీసుకోలే
సెవెంత్ క్లాస్ సెవెంత్ సిక్స్ క్లాస్
ఆ అ
మీ దగ్గర వెళ్తారా అండి స్కూల్ కు లేకపోతే వ్యాన్ కు పోతారా
బాబు వ్యాన్కే వెళ్తాడు ఆహా బాబు వ్యాన్ కే వెళ్తాడు పాప ఇంటి దగ్గరనే వాకింగ్ డిస్టెన్స్వెళ్ళ
అ
ఏం చేశారండి ఇలా సండే స్పెషల్
పాప్పు చారేస్త వస్తుంది మా మమ్మీ ఈ రోజు పొద్దున్నక ఇది హాక్ స్టార్ ఉంటది కదా అండి ఇయితే జియో హాక్స్టార్ దాంట్లో హార్ట్ బీట్ ఉంటది సిరీస్ లాగా సీజన్ వన్ సీజన్టూ మస్తు ఉంటదండి మీరు కూడా చూడండి మొత్తం డాక్టర్స్ ఫీల్డ్ హాస్పిటల్ గురించి ఉంటది బాగుంది చాలా చూసినా ఈరోజు ఆ చూసాండి సీజన్ వన్ మొత్తం కంప్లీట్ చేసా ఇప్పుడే సీజన్ టూ స్టార్ట్ చేసా
అవునా
అంటే ఏం చూస్తారండి సీరియల్స్ చూస్తారా ఎక్కువ సినిమాలు చూస్తారా డాక్టర్స్ హాస్పిటల్ గురించి ఉంటది మొత్తం డాక్టర్స్ లైఫ్ స్టైల్ గురించి
అవునా టీ వీ హ టీవీ చూడ ఓన్లీ సీరియల్స్ చూస్తా ఇప్పుడు పిల్లల హాలిడేస్ చేయబట్టి వాళ్ళు టీవీలు చూడనీయట్లేదు
మొబైల్ లో చూసాం మొబైల్లో చూడండి జియో హాట్స్టార్ లో ఉమ్ ఏమి చూడరా అండి మూవీస్ చూస్తారా ఆ సీరియల్ అట్లా ఏమేమి చూస్తూ ఉంటారు మీరు ఎక్కువ
మూవీస్ చూస్తా సీరియల్స్ కూడా చూస్తా జీ తెలుగు ఎక్కువ చూస్తా
ఈ సీరియల్ ఇష్టమండి మీకు జీ తెలుగులో
ప్రస్తుతం అయితే ఏం చూస్తలేను పొదరి ఇల్లు చూసేది
ఉహ
స్టార్ మాలో స్టార్ మాలో పొదరిల్లు చూసేది
ఆ
అది బాగుంటుంది కాదా
నేను కూడా జియో హాట్స్టార్ లో నాగిని సీరియల్ చూస్తాను కదా అప్పుడప్పుడు ఆడ్లు వస్తా ఉంటాయి పదరిల్లు ఇల ఆడలల్లో చూస్తా నేను
ఉ
నాగిని బాగుంటది సీరియలు సీజన్ సెవెన్ అనుకుంటా ఇప్పుడు ఆ బిగ్ బాస్ చూస్తారా అండి మీరు వచ్చినప్పుడైనా
ఏంటిది
బిగ్ బాస్
బిగ్ బాస్ చూస్తానండి
ఏ సీజన్ ఇష్టమండి మీకు ఎక్కువగా
ఏ పాతయ బాగున్నాయి ఈ కొత్త వాటికంటే పోయినది ఎంత ఏమ అంత అనిపించలేదు
ఏ సీజన్ ఇష్టమండి అంటే ఎవరి సీజన్ ఇష్టం ఎక్కువగా
సెవెంత్ ది బాగుండే
నాకు ఈ పల్లవి ప్రశాంత్ వాళ్ళది ఇష్టము మళ్ళీని మళ్ళీ ఒకటి అది స్ఫూర్తిది ఇష్టం వాళ్ళది ఉంటది కదా కూర్తు వాడు వాడు అబ్ ఆ వాడి పేరు గుర్తు రావట్లే ఈ దీపిక వాళ్ళ ఇట్లు ఉండే కదా లహరి వాళ్ళ సీజన్ ఇష్టం మళ్ళీ
ఎక్కువనైతే పల్లవి ప్రశాంత్ వాళ్ళు ఉన్నప్పుడే బాగా అనిపించింది సెంటిమెంట్ కైనా కొంచెం
ఉ సోహిల్ గడు ఉన్నప్పుడు అది బాగుండే వాళ్ళ సీజన్ ఉమ్
వీడ వీళ్ళు పోయినాక లాస్ట్ ఇయర్ అంతా మంచిగా అనిపయలేద ఏమంతా
లాస్ట్ ఇయర్ అంతా బాలేదండి అక్కలు మొత్తం ఏం బాలేదు చూ చూడ బుద్ది కాలే అసలు ఆ అతను
పెద్ది సినిమా చూశారా అండి
చూడలేదండి చూసి రండి మీరు
చూసను మొబైల్ లోనే
బాగుందండి చూద్దాం అనుకున్నం గాని ఇంకా చూలేదు ఇంకా పెరి దేని గురించండి
ఇక స్టోరీ అంటే ఇకా వాళ్ళ వాళ్ళ ఊర్లో ఉంటారన్నట్టు దాని. ఇవి తీసుకొని వెళ్ళడానికి స్టోరీ అన్నట్టు
ఆహ
బానే ఉంది పర్లేదు హుమ్
హుమ్
చూడచ్చులే ఇప్పుడు ఎక్కువ థియేటర్లు ఎవరు చూస్తారు ఓన్లీ మొబైల్స్ లోనే
అవునండి అయితే నేను కూడా చూడాలి బాగుంద అండి హీరోయిన్ ఎవరండి హీరో
కలెక్షన్ కూడా బాగుందంట కదా పెద్ది బయట టాక్ పెద్ది పెద్ది
ఆ పెద్ది అవును బాగుందంట డౌన్లోడ్ చేసినాగానీ చూడలేదండి ఇక హ చూసుకుంటున్న నెట్ నెట్ అయిపోతే చూద్దాం అనుకున్నా నెట్ అయిపోలేదు ఇగ
లాస్ట్ కి మస్తు క్లైమాక్స్ బాగుంది
హుమ్ మధ్యలో రీసెంట్ గా
బాగుందా అది గోదారి గట్టు
ఆ బాగుందండి లవ్ స్టొరీ అది బాగుంది
వాడు హు ఒక కాల్ మీదనే బా లాస్ట్ క్ బాగుంది క్లైమాక్స్ వాంది ఒక కాలు తీసేసుకుంటాడు వాడే కావాలని చెప్పేసి
ఇదేనా
అది తీసేస్ నాంక కూడా రన్నింగ్ ర్రేస్లా వీడే ఫస్ట్ వచ్చి లాస్ట్ కు బాగ్ ఇచ్చిర్రు
హుమ్
ఇంకా ఏం స్పెషల్లీ వాళ్ళ పప్పుచార్ చేస్తున్నారా మార్నింగ్ ఏం తిన్నారు మరి
మార్నింగా ఫిష్
హుమ్ హు
మీ పిల్లలు ఏం చేస్తున్నారండి నాకు ఖుషి టీవీ ఇష్టమా అండి సినిమా పెడితే అదే చూస్తా ఇగ ఆ టీవీ పెడితే నాకు ఇష్టం చూస్తారా మీరు కూడా మీ పిల్లలతో పాటు
టీవి చూస్తానుంచి చాన ఎక్
హుమ్
డొరమన్ ఉంటది కదా మా పాప అదే చూస్తది
హుమ్
ఆ అవి కొంచెం స్టోరీలిస్ లెక్క వస్తాయి కదా కథలు కథలుగా అవి బెడ్
అవును అవి బాగుంటాయి
హుమ్
హుమ్
మా బాబ ఏమో రీల్స్ ఇంకా రీల్స్ చూస్తాడు ఇమెకేమో ఇవి కావాలా ఆయనకేమో అది కావాలా ఇంక ఇద్దరు కోట్
నవబడతారా ఇద్దరిగ
ఊ ఒకరికి మొబైల్ ఐతది ఒకరికి తీబి ఐతది నా కేం లేవ్
ఆ మళ్ళీ ఇద్దరిని చూసుకుంటా మీరు ఉండాలిగా
ఆ మరి అంతే ఇంగ బయటికి వెళ్తామంటే ఎండ బాగు
ఆహ సరే అండీ మరి